ఆ ఇగోండి ఫోన్ మాట్లాడతను గుంజుకుంటంది మా పాప లోహిత మా బాబు పేరు లోహిత ఉమ్ ఆ లో మీద వచ్చిందని ఇగ లోహిత్ తాన్ పెట్టిన
ఆ అచ్చ వెట్ట దాన్నరు వైట్ ఆ ఆ అక్క చె ఆ అక్క చెప్పిందా అయితే ఇప్పుడు మనము పిల్లి ఆ పిల్లలకు ఇట్ల పుట్టినంక వాళ్ళ జాతకం చూపించ్
ఇందె మా కొ కొడుకె అది కొడుక్ కీ ఒది వచ్చినక్షరంతో పెట్టలేదు
ఆ
ఇక ఆ శ్రీ అంజన్నచ్చిందని అది పెట్టిందిగ
నేను కూడా అంతే అచ్చిన లెటర్ తోటి పెట్టద్దట వేరే వేరే లెటర్ తోటే పెట్టాలి అని చెప్పిన్రు
మ్మ్ లో మీద వచ్చిందని మేము లోహిత అని పెట్టినాం
ఆ ఏం కాలే బానే ఉన్నది
మ్మ్ బాగుందనె పెట్టినం ఇగ ఎందుకు వచ్చినక్షత్రంతో పే అదే పెట్టమంటారు కదా పూజారి వాళ్ళు
ఏమో అయితే అదే అక్ ఇప్పుడు ఆడపిల్లల అయితే ఆ కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు ఇప్పుడు డ ద అత్తది ద మీద ఏం పేరు పెడతావు నువ్వు
అవును పెట్టలేం
ఆ అందుకని ఆ అక్షరం తెలుసుకుంటారు అంతేగాని అక్షరం మీద దాదాపు పెట్టలేరు ఒకవేళ పక్కా పెట్టాల అనుకుంటే ఆ నెంబర్ వాళ్ళు ఇచ్చిన లెటర్ తోటి నిక్ నేమ్ పిలుచుకుంటారు
ఏఊరక్క మీది
కర్నాస
ఆ కర్నూల
కరీంనగర్
కరీంనగరా వామ్మో చాలా దూరమే
మీ అక్కలు అత్తగారి ఇంటికి పోయినా నేను ఒకసారి
ఈగరాజపల్కి
అ తిగరాజపలికి తికరాజుపల్లి మేము సర్టిఫికెట్ల కోసం పోయినప్పుడు పోయినా
ఆ అప్పు అక్కడనే కదా అప్పుడు అక్కకు పెళ్ళి అయిందా
అప్పుడే ఆమె కూ పెళ్లయి నాకు పెళ్ళయింది వెన్నెలకి వెళ్ళయింది ముగ్గురం కలిసి మాటోలనే పోనాం సర్టిఫికేట్ల కోసం
వెన్నలక్కంటే వాళ్ళు ఊర్లో ఉండేది
ఆ గదే
మా అక్క వాళ్ళని మా అక్కకి లవ్ మ్యారేజ్ టెన్ని
ఆ ఆ ఆమెనే
ఆక్క పెళ్ళికి బొయ్యే కదా నీ అక్క పెళ్ళికి పోయింది మా అక్ కా అప్పుడు ఇగ ఈ మా బావ పరిచయం అయిండట
ఆ తెల్సు అన్ని నాకు తెల్సు గని నువు పోయినవా తి గ రాజు పర్లేకి
పోయం పోకుండ ఉంటనా
ఆహా
పెల్లి అన్నే జరిగింది
ఆ ఆహా కాదు పెళ్ళప్పుడే పోయినావా మధ్యల ఎప్పుడన్నా పోయినావా
మాధ్యలో పోయినా చాలా సార్లనే పోయినా న్యూ బ ఇది పుట్ పుట్టక ముందు ప్రెగ్నెంట్ అప్పుడు కూడా పోయినా
మీ అక్క వచ్చింద మీ ఇంటికి
ఆటు సైడ్ పోయినప్పుడు అల్లా పోతా హైదరాబాద్ కు బోయేటపు అప్పుడు కూడా ఒకసారి ఏదో సామాన్లు ఉంటే తీసుకరావాలంటే కూడా తీసుకొని వచ్చిన అటోల
అటు నెక్కొండ ఎక్కువ డిస్టిక్ ఎక్కువ నెక్కొండ అని చెప్తరు ఇట్ల విలేజ్ పేర్లు చెప్పరు కదా వాళ్ళు
మా అక్క కూడా ఇక్కడికి వత్తది ఈ హైదరాబాద్ మా ఇంటికి వత్తది ఇదో ఒకసారి వచ్చింది
అమె అవసరం అంటేనే అత్తది ఆ నేనేం చెప్తారా అవసరమంటనే అత్తది
హ
మీ కు చిన్న చెల్లే బాగుందారా స్టడీ అయిపెందా ఆమేది
న అయిపేంది బీటెక్ చేతాన్నీ మా అమ్మ ను జూతే పనికి పోట్లే దానికి పెళ్లియేట చెతదో ఏమో
ఆ ఏమన్నా ఆమెది మీ డాడి మీ ముగ్గురు ఎవ్వరి ల్యాండ్ వాళ్ళకి ఉంచిండు ఉంచిల్లు కదా
ఉంచలే రెండుంటే అమ్ముతే ఆరు లక్షల పావు మొత్తం పదకొండు లక్షలు ఏంతోతే అక్క పెళ్ళికి ఐదు లక్షలు అయితే నా పెళ్లికి ఆరు లక్షలైనై ఇప్పు చిన్ను పెళ్ళికి లేవ్వు ఇల్లు అమ్ముతా అంటాడు
అయ్యో ఇల్లు అమ్మి ఏడ ఉంటది
ఇమా ఏంజే మా చిన్న అత్తమ్మ వాళ్ళకి ఇద్దాం అని జుతానం
ఆహా గదే మీ అక్క కూడా అన్నది కని మేనోళ్ళు ఉన్నరని
ఆ మేనోళ్ళకి ఇద్దాం అనుకుంటానం కని ఏమైతదో ఏమో వాళ్ళని ఫిక్స్ ఫిక్స్ అయింది ఈమో కూడా మా చెల్ల కూడా ఫిక్స్ అయింది మ
ఉ కానీ వాళ్ళు కట్నం ఎక్ ఆ కట్నం ఎక్కువ అడుగు ఇత్త రాట కద
ఈమె అడిగినా అడగపోయినా మా అమ్మ ఏం చేసింది ఊక ఇంటికి పంపించుకుంట ఊకున్నది ఇప్పుడు కట్నం అడిగినా అడగపోయినా ఈమె ఏ ఇష్టం లేకపోయినా చేసుకుంటదా పెళ్ళి చేసుకోదు కదా ఉ ఈమె ఫస్ట్ మా అమ్మ మా అమ్మకు బుద్ధి ఉండాలా పంపీయేదే పంప్ ఊగా పంపించుడాయే ఇప్పుడు ఏమో ఇప్పుడు వద్దంటే ఊకుంటుందా
ఆ అన్నిటికీ ఎగేతెమో మెయిన్
ఎగేతాది తర్వాత నేన్ అది చేసుకోపోతే నాకేంది. అని మాట్లా మాట్లాడతది మా అమ్మ
మీ అమ్మ కొంచెం మారాలి మీ చెల్లె పెళ్ళయే దాకా ఎవర ఏమైన్నా పనికీ పోతాందా
పోట్లేదు పోతుదేమో ఇగా ఇటుకల పనికి పోతా అంటాది
ఆ ఇటుకల పని హార్డ్ వర్క్ పోయే బదులు వాళ్ళు అక్కడికి వచ్చి గా ఇండ్లలలో పని చేసుకోవచ్చు. కదా పొద్దున, సాయంత్రం
హ
అట్లా మీరి ఇద్దరు అక్కనే ఉన్నారు. అదే అంటది మీ అక్క కూడా పని చేసుకొని నా బాబుని మట్టుకోవచ్చు. కదా అని అన్నది.
ఆ అదే కాని మా ఆ బాబు ఆగడని మా అమ్మ
ఇ అలవాటు చేసుకున్నాక ఆగడరా ఫస్ట్ల కొత్తలా ఆగరు ఎవ్వలు. కాని అలావాటు చేసుకోవాలి.
ఏమో వాళ్ళ అత్తమ్మా పోతా అంటుంది కదా నాలుగు రోజులు రమ్మని అంటాది.
హ్మ్ ఒక నాలుగు రోజులకు ఆ మళ్ళా అస్తారట వాళ్ళు వాళ్ళేడుంటారు. వాళ్ళు ఈడికే వత్తారు. వీళ్ళని పైసలు అడుగుతారు.
మళ్ళ వాళ వాళ్ళ కూతుర్లకైతే అన్ని పెట్టుకు ఉంటే వత్తది వాళ్ళ అత్తమ్మ తెల్స ఆ వాల్ కల్పన వీళ్ళు ఇంటిని వదిలేసి పోరు అస్సలు
హ
ఆమె ఆడి బిడ్డకు చెప్పాలి. కాని ఆ వామ్మో పుల్ చెప్తది. మా అక్క గురించి మంచిగానే ఉంటది. మళ్ళా అన్ని చెప్తది. మా అక్క ఏం ఏం తెచ్చుకున్నా ఉండది. ఉందనీయదు అన్ని తీసుకుపోతాది.
ఆ అంతే ముందు హైదరాబాద్ లో వాళ్ళ వాళ్ళ దగ్గర రూమ్ కిరాయి ఉంటే మొత్తం అన్ని తీసుకునియిందట
హ్మ్
అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు
ఆ ఆమె గురించి ఎప్పుడు అర్థమైంది. అనుకున్నావ్ ఒక బాబు పుట్టినాక అర్థమైంది. మా అక్కకీ
అట్లే ఏందుకు తీసుకోవాలి సరే ఆమె లేదు నువ్వు తీసుకున్నావు ఏదో ఫంక్షన్ కి మళ్ళ రిటర్నలా అక్కడ పెట్టేసి నేను తీసుకున్నా అని అని చెప్తా అయిపో కదా
మా అక్క నా పెళ్లి అప్పుడు కొన్నది. అంటే అ ముగ్గురం కొనుక్కున్నాం. అక్క అది ఇష్టం తోటి కొనుక్కున్నది. ఇక మా అక్క ఏం చేతది అంటే ఇగా మా ఇంటికానే పెడతది. అక్క కేసముద్రం లోనే పెడ్తది.
ఆ వద్దబన మళ్ల తీసుకుంటే
ఇక మేము వీళ్ళ హైదరాబాద్ వచ్చానాక వాళ్ళ ఇంటికి పోవట్లేదు ఇకది రాజగిల్ళ
ఆహా అందరు పెళ్ళయినక లావు అయితే మీ అక్కే మ బక్కగాయితాంది
ఇ రదే రండి పెట్టుకోగాక సపడేక అద బావని చేస్తాడు బావ మీద నువ్వు క్యాని నువ్వవు ఎందుకు చేయడం అని నేనంటే వినట్లేదు
నేను కూడా అట్లని చెప్పాను నువ్వు ఇంట్లోనే ఉండువు బాబును పట్టుకొని అప్పుడు ఆయన ఎట్లా తెత్తాడో తిండి తెల్తది నువ్ ఏం తొందర పడకంట మీ అక్కక బాగా ఉ
బాగా వాళ్ళే తెచ్చి పెడుత రు ఎందుకు కద మనం చేసేటప్పుడు మనం
ఆ ఏమన్నా అంటే నేను బాబుకు బాలిస్తలేను రానేను ఇప్పుడు ఏం పనికి పోవ లే అనొచ్చు మేం ఇప్పుడు తిగరాజపల్లిిలో ఉంటే ఏడ పొలం పనికి తీసుకుపోతారో అనీ ఆమె హైదరాబాద్ కచ్చిందీ
ఓ ఆ ఫుళ్ళు ఘోరంగ చెపిత్తరు వామ్మో
అప్పటికైనా ట ఆ టమాటాలు తెంపవేయింది ఊ
తమాట తెంపపోయింది నాట్లే పోయింది అసలు నాట్లేయడమనా రాదు మాకు నాట్లే పోయింది ఆది ఒడ్లు పడతారు క ఒడ్లు పడ పోయింది చాలా పనికిపోయింది
ఆహా ఆ లైన్లనే ఉన్నరా
ఊ చాల కస్ట బేడతరక్క వాళ్లు నువ్వె మో ఆ వ ఇ చేసిన వాళ్ళ అత్తమ మెచ్చది ఏములేదు
ఏ మీ అక్క గురించి మాట్లాడుకుంటే
ఫోన్ ముట్టుకుంటే తప్పచెప్పు ఫోను మోన్ మన హస్బెండ్ ఫోన్ మనం ముట్టుకోమా
హ
వామ్మో హస్బెండ్ ఫోన్ ముట్కుకునందుకు మామయ్య ఎగురతాడట అత్తమ్మ లేతాందట
ఎంత వాళ్ళ అంత వేస్ట్
పూడ్చేయాలే ఎ ఎప్పుడు కొడుక్కు సపోటు చేసుకుంటుంటే ఎట్లా. ఉం అప్పుడే అర్థమైంది ఉన్నివ్వు ఎందుకే వాళ్ళని గెలికిించుకున్నావు. వాళ్ళ నీకు సపోర్ట్ చే ఇంక సపోర్ట్ చేస్తార అనుకుందట మా అక్క.
చెయ్యర్తి ఇప్పుడు ఎన్ని కాల్స్ అయినైరా రెండు అయినాయా. నీయి నాయి రొండు రొండు అయినయ, ఆ సరే ఇగో ఇది అయిపోయినంగా నేను జయన్న. పాపయితే ఎడ్త్ ఆ పాపయితే ఏడుతలేదు కదా.
ఏడవట్లేదు ఇంకా ఉన్నాయ ఇంకా పది నిమిష షాలు ఉన్నట్టుంది.
ఇంకా కాలే నేను చూసే కట్చెత్త ఇంకా టెన్ సెకండ్స్ ఉంది. నువ్వు అప్లనే ఉండు నేను నీ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తా.
ఊ
అ సరే రాయింది కట్ చెత్తాన